ఎన్నది హలో ఏం చేస్తుర్రు
మేము ఏం లేదు ఒట్టిగానే
అ పోలావాల వట్టిగానే కుస్సున్నారా ఆహా
మ్మ్
అయ అయి వంట ఎ న బర్క హలో ఒక అన్ని అత్తలేదండి ఆ హలో
హలో ఇనబడత లేదా ఇనబడత లేదా
ఇప్పుడు ఇన బడుతుంది వన్ వంటయ్యింద
టైంబిష్
ఏం కూర మీది బెండకాయ ఫ్రై ఆ
హుమ్
మాది పొద్దున్న చిక్కుడుగాయ ఇప్పుడేమో పప్పు సిలిండర్ అయిపోతు అని పొద్దున పొయ్యి మీదే అండిన్ను
ఆహా ప దు చపాతి ఎయ్యాలి
ఆ స్కూల్ కెళ్లిండ అచింద ఏమ్ తురు
ఏయ్ ఈడ్నే ఆటలాడుతాందో ఒక గంట ఒక్కలు పా వాళ్లనే ఇంటి దో
అహ
ఆ
ఇయాల పుదిన పచ్చడి నూరి పొద్దున
ఆ
ఇగ అది ఉన్నది ఇక వట్టి పచ్చడి తినరని ఇగ వేరే ఏం కూర చేయాలని పప్పై గుంటూరు జొన్నగడ్డ
ఆహా
ఇగ జోన్నగడగల పప్పు మంచిగనే ఉంటది కదా
ఆ
ఇగ అందుకే పప్ చేశ్న ఈలు తింటారో తినరో పిల్లలంతా గాని పప్పు అ తారు మరిగ మా పెద్దోళ్ళు చినోడు తింటడు పప్
తింటారా
పిజ్జా చార్ తినారు కాని పప్పే ఇంట్లో ఉంది
బ
ఉ
యే ఒకటి తిన్నావ్ కదా ఇప్పుడు దాంట్లోది ఇగ ద తినవరా నువ్వు తినకపో సంగతి
నీ దగ్గర ఐదు రూపాయలుంటార హలో
ఆ
సిలిన్డర్లు దొరుకుతున్నయ్య లేద మరి